హలో వినిపిస్ తుందా
మ్
మైనస్ స్టేటస్ పెట్టిండు ఒకసారి ఒ బర్రె పిల్లను తెచ్చు ఆ పెద్ద పిల్లని ఇచ్చింది పది నెల్లు మేపినాం మా దుడ్డ పిల్లనిచ్చింది ఆ దుడ్డపిల్లకు మళ్ళా ప్యాంపర్లకు పైసలైతాన్నాయ్ ఈ బర్రె తోటి ఏం లాభం లేదు మాకు కల్ట్
ఆహ్మ్
మీ
బర్రెనును మనిషి ను బర్రెనుము మన్
మ్మ్ దీన్ తోటి ఆ దీంతోటి సెవెంత్ కాలా నీది
హా
మ్మ్ చూసినావా నేను ఏడు కాల్సు మాట్లాడినా నీతో
మరి నిన్ననే నీయు టెన్ అయనయి అన్నవు ఈ ఇప్పుడు ఇప్పుడు నాయి ఎన్నయినయో నీయి అన్నయినయి.
ఏవి నాఇంకు కాలే నావి ఇంకుకాలే ఇంత ముందు ఇంకో కాల్ కట్టుగాలేదా దీనింతోటి సే నేను ఇప్పుడు చేత్తే సెవెన్ అయితయ్
ఇంకో రోండే అంటివి మరి
అదే కదా నావి మొత్తం ఎయిట్ కాల్స్ ఉండే
యత్
పెండింగ్ ఇయళ నీతోటే మాట్ లెతన్నా
ఉహూ
నేను మా ఫ్రెండ్ తోటి మాట్లాడిన పది పాలంటే ఇట్లా మాట్లాడలేదు మా ఆయన గుంచుకునుడు గా దో గుంజుకునుడు ఇదే సరిపోయింది ఉమ్ కోళ్ళను మీది వాకిలు బాగా పెద్దగా ఉంటాదనుకుంటా
హ్మ్
మ్మ్ మీ అత్తమ్మ బోల్ల్ కన్న నువ్వే తోముతావా
అప్ప నే
నువ్ వాకిలి ఊడుత్తవా వాకిలి ఊకీ నీ కొడుకి త్తానం దేత్తవా ఏం కట్టు కాదు నాకు దెలిషి
హు
ఏది కట్టు కాదనుకుంటా నాకు తెలిషి
వాట్సాప్ లో ఎత్తాలా సరే
అమ్మాయ ఆ అమ్మాయా అదే నాకు జేసింది ఇంత ముందు కా నే
ఏ ఆమె కాదు ఆమె ఆంటీ ఆంటి ఆంటి
ఇద్దరు పిల్లలున్నమే కదా
ఇద్దరు ప్ పిల్లలున్నామే కాదు ఈమె ఒక పిల్ల ఒక పిల్ల కేరళ హస్బెండ్
ఏమో ఇంతకుముందుకు ఒకమైతే ని కాల్ ఎత్తేటప్పుడు వాయిస్ కాల్ చేసింది నాకు చేసేసరికి ఆ నువ్వు చెప్పలేదు ముందు సెవెన్ సిక్స్ సెవెన్ జీరో అని
ఆ ఆ ఆఆ
ఆమె జీషింది నాకు ఇగ మల్ల నీక్ కాల్ ఎత్తలి గదా అని ఆమెది కట్ జెషినా మళ్ళ నీది పోతద్ చదు గదా ఔను ఇప్పటిక మా ఫ్రెండ్ మూ కాల్స్ పోగొట్టిందట అందుకే బయమైతంది నాకు చేయాలంటే మన హెల్త్ ఇంపార్టెంటో పక్కనోళ్ళది కూడా అంత తే ఇంపార్టెంట్
ఆ వాళ్ళు కూడా వర్క్ కోసమే కదా
మ్మ్ ఇగ మనలాగా కాల్స్ మాట్లాడి మళ్ళీ పక్కనోళ్ల కాల్ కట్ చేయొద్దు నేన్ పనున్నా వ వర్క్ చేసుకోవచ్చు పక్కన పెట్టాయినా ఈమె మాట్లాడుకుంటదిగా ఏదో ఒక సోది మ్మ్
ఏడుతాండ్ ఏంది
నాకొడుక్ కాదు బయట పాప ఒక పాప
బయట పాప
నా కొడుకు నేన్ అల్లం కట్ చేస్తాంటే వాడు క్యారెట్ కట్ చేస్తాండు తెచ్చుకొని మళ్ళ కట్ చేసుడు కాదు చికెను మటను కొట్టినట్టు కొడతాండు షార్ప్ లేదు కత్తి కాని షార్ప్ ఉంటే చచ్చిపోదున్ నేన్ మళ్ళా ఐనకి ఏమన్నాయితే నేను పెద్ద పనిష్మెంట్ తీసుకోవాలి వాల్ నాన్నతోటి
ఏల్ సారు, పొట్టె అద నానమ్మకు కోతులొచ్చాయ్ అని స్లాప్ ఎక్తే వాడెక్త అట
హు హు మంచొడే
ట్రేల్ అడ్డు పెట్టినా, అడ్డు పెడితే ఉ తాండు వట్కొని
నువ్ ఏని తెల్స మా ఫ్రెండ్ తోటి మాట్లాడి ఇంకేడు కాదు, ఇంకొకరితోటి మాట్లాడితే అయిపోతది. నేను ఇత్తలే నెంబరు, ఏ నీ ఇప్పుడు ఇనీ కాల్ కదా
హు
నువు చెయ్ లేద, నిది అయ్ పోతె ఇంకోటి నేచేత్తె ఇగ అయిపోతది నాది
హు
మళ్ళా నే నీకు నైట్ ఫ్రీ ఉంటే నేను ఇంకో నెంబర్ ఇత్తి దాన్నితోటి మాట్లాడును
హూ
ట నువ్వైనా
నైట్ ఫ్రీ ఉంటే ఫ్రీయ ఉంటాయ్, గాని నా కొడుకు వడుక్ ఉన్నాంక ఫ్రీ ఉంటా
నువ్వు ఫ్రీ ఉంటే మెసేజ్ పెట్టు నాకు, నేన్ జేత్త
ఒహు పోతులు, తకువలావున్నయ్
పొని నా కోరుకు మా అమ్మోలింటి కాడా కోతులు బాగా, కోతుల్ని చూసి వాడట తయారయిండు కోదిలెక్క
అగో దాన్ని బెర్రిత్త చుడు
ఇంకా నయం గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయినప్పుడు, అందరూ పిల్లలు ఒక్క తిరుగానే ఉంటే నాకు కొడుకుని ఏడ మాయం చేత్తరొ అనుకునేదాన్ నేను సేమ్ ఇంటరు పుట్టిన పిల్లలందరూ
ఆ కాఎ ఎందుకు సేమ్ సేమో ఉంటరు కానీ
ఫస్ట్ త్రీ డేస్ సే సేమ్ ఉంట, ఆ ఫస్ట్ త్రీ డేస్ అ అంటే మల్ బాక్స్‌లో పెట్టింల్లు మా బాబులు
బాక్స్‌లో పెట్టిల్ల
ఆ అట్ల బాక్స్‌లో పెట్టేసరికి ఇక నాకు ఏమనిపించింది, నా కొడుకు అందరూ సేమున్నరు, నా కొడుకును మార్తరేమో అని. మా కొడుకు పుట్టు కామెర్లు అయినై నాకు పుట్టినంత పుట్టినప్పుడు అంత ప్రేమ ఉండక పోయింది నా కొడుకు మీద అంటే ఫస్ట్ త్రీ డేస్ అసల్ లేవలేదు ఆపరేషన్ కాబట్టి ఇగా అంతా కనిపియలేదు తర్వాతకి వీడు నాక్కడ ఎప్పుడూ ఉంటాడో ఇగ ఇంటికి వచ్చిన్నకా నా కాడనే ఉంటుంది ఇగ అసలు ఉండబుద్ది కాదు వదిలిపెట్టి ఇగ బాగా ఆ.
మాక్ మాకట్ల కాదు మాకు నార్మల్ మాకు నార్మల్ ఒకట్టి ఎన్నెన్నో కొడుకును ఏమన్నా బాక్స్‌లో పెట్టలే మంచిగానే ఉన్నాడు.
ఏని కేజీస్ పుట్టిండు
మూడు.
హ్మ్ బానే పుట్టిండు నా కొడుకు రెండున్నారే ఎత్తుకోరాదు పట్టుకోరాదు చిన్న పిల్ల కోతి పిల్ల హ్మ్ మనం కార్య తోటే ఫ్రెండ్స్ అయ్యినం.
ఆ సేవ్ చేసుకో నంబర్.
నువ్వు కూడా సేవ్ చేసుకో అయితేనే. పేరేంట పేరు నాకు తెల్వదు నా పేరేందో నీకు తెల్వదు హుహుహు బిందు నీ పేరు
నా పేరు మౌనికా
నువ్వు టెన్త్ ఎక్కడ చదివినావ్ అయినా మా సైడ్ ఉండవ్ లే నువ్ నే. కొండా కాబట్టి నెక్కొండ సైడే ఉంటవ్.
హ్మ్, నెక్కొండా
మాది కేశవ రంన్నట్టే నేను కేశవరంన్నట్టే నాకు తేలవే తెల్వదు ఏముందో నాకు తెలిశి
విలేజ్ అమ్మమ్మ వాళ్ల ఊరు.
హ్మ్ మాది స్టేషన్.
హ్మ్
పెళ్లైనాక ఏ అభామూ ఉండదు ఏ పభామూ ఉండదు. అంతా అత్తమామలు ఆహా రారు. ఇదేలే.
రామ్ అత్త లో ఇంటికి పోయినం మా అమ్మమ వల్ల ఇంటికి పోతిమి
ఆ దేవ రివర్స్ అన్నకు
అ అంతే కదా పిల్లలు సాయంత్రం వరకు హ ఇ
కోతులు పడతాయా కోతులు మిక్కేలి
ఆ ఇక్కడ రావు మా అమ్మలు ఇంటికాడ ఘోరంగా వస్తాయి కోతులు ఏమో కోతులు ఉంటాయి చచ్చి పోతాం
కోతులు ఉన్నాయి
మీ అమ్మలు ఇంటికాడ ఉండవు
ఆడ కూడా ఉంటాయి
ఎంత జర్నీ పడుతది మీ అమ్మలు ఇంటికాడ నుంచి ఇక్కడికి
ఉంటదిగా వచ్చు పదిహే ఓ వన్ హవర్ పట్టదు బైక్ మీదాయితే ఫిఫ్టీన్ మినిట్స్
కొండ మినుండి కేసుంద్రం మినుండి
అటు అటు అవసరం లేదు ఇటు వెంకటగిరికి జేయంగిరి ఇకనే
ఉంటాం
హ
బిడ్డలు ఉన్నారా నీకు మీ ఆయన ఒకక్కడేనా
ఉ ఎట్టు ఎట్టు ఇప్పుడు కానీ తాను స్పెషల్ దసలకు పోయివాతరికే గిన్నెలు తోముతారా ఇద్దరు అక్క ఇనే బర్లకేల్లిపోవా హు హలో హలోలో
సడ్మిట్ చెయి నా కొడుకు నా కొడుకు సడ్మిట్ చేయి నేను మళ్ళా చేస్తా
అయిందా